హలో ఏం చేస్తున్నావు రా గా బిజీగా ఉన్నావా
హలో ఏం లేదురా ఫోన్లో ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ఓపెన్ చేసి బట్టలు చూస్తున్నాను పండగ వస్తుంది కదా ఒక మంచి డ్రస్ కొందామని చూస్తుంటే ధరలు చూసి గుండె ఆగినంత పనైందిరా
అవునా నువ్వు కూడా అదే చూస్తున్నావా నేను కూడా ఒక కుర్తి నుంచి నచ్చి ఆర్డర్ చేద్దామని చూసా అసలు ఆన్లైన్ షాపింగ్ లో ధరలు ఎందుకు అంత ఎక్కువగా పెంచేస్తారో అర్థం కావట్లేదు మనలాంటి పల్లెటూరు వాళ్ళకి అరేట్ లస్సలు బడ్జెట్ అవ్వవు
నిజం రా ఒక సాధారణమైన కాటన్ డ్రెస్ కూడా వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చెప్తున్నారు పోని అంత పెట్టి కొందామన్న దానికి తోడు మళ్ళీ మన ఊరికి డెలివరీ చేయడానికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జీలు వేస్తున్నారు
అవున్రా డెలివరీ ఖర్చులు చూస్తేనే సగం ప్రాణం పోతుంది సిటీ లో ఉండే వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఇ తారు మన విలేజ్ పిన్ కోడ్ కొట్టగానే వంద రూపాయలు అదనంగా యాడ్ అయిపోతున్నాయి అవి చూసాక అస్సలు కొనాలనిపించట్లేదు
కరెక్ట్ రా పైగా ఫోటోల్లో చూసినప్పుడు కలర్ చాలా గ్రాండ్ గా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి కానీ తీరా అంత డబ్బు పెట్టి కొన్నాక ఇంటికి వచ్చేసరికి బటన్ అనిత అస్సలు బాగోదు లాస్ట్ టైమ్ మా వదిన ఒక చీర ఆర్డర్ చేస్తే ఫోటోలో ఉన్న దానికి ఇంటికి వచ్చిన దానికి అస్సలే సంబంధం లేదు రా
అవును ఆన్లైన్ లో అది ఒక పెద్ద రిస్క్ నచ్చకపోతే రిటర్న్ చేద్దామన్నా మన ఊ ఊరికి వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి కొరియర్ వాళ్ళు చాలా రోజులు టైం తీసుకుంటారు కొన్నిసార్లు అసల్ రిట ఆప్షనే ఉండదు
నిజమే రా ఈ ఈ ఆన్లైన్ యాప్స్ అన్ని మనల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది మొదట డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో బోర్డు పెడతారు తీరా బిల్లు వేసేసరికి ట్యాక్స్ ప్యాకింగ్ ఖర్చులు అని చెప్పి ధరలు డబలు చేస్తారు మన పాకెట్ మనీ అంతా ఒక డ్రెస్ కె ఒక్క డ్రెస్ కె అయిపోయింది
నిజమే రా పెళ్ళిళ్ళ కాకముందే మనకు నచ్చిన బట్టలు కొనుకోవడానికి ఇంట్లో వాళ్ళను అంతంత డబ్బులు అడగాలంటే చాలా ఇబ్బంది అయితుంది ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బు విలువ మనకు తెలుసు కదా
అవున్రా నాకైతే ఇంట్లో అంత ఎక్కువ మొత్తం అడగడానికి అస్సలు నోరు రాదు అందుకే నేను ఇప్పుడే ఆ యాప్ క్లోజ్ చేశాను నా వల్ల కాదు ఆ రేట్లు పెట్టి కొనడం
మంచి పని చేశావు నా ఉద్దేశం ప్రకారం ఈ ఆన్లైన్ లో దండగా పెట్టే కంటే వచ్చే వారం ఇద్దరం కలిసి మన పక్కన ఉన్న టౌన్ మార్కెట్కి పోదం అక్కడ హోల్సేల్ షాప్ లో తక్కువకే చాలా రకాల కలెక్షన్స్ దొరుకుతాయి
అబ్బా చాలా మంచి ఐడియా చెప్పావురా టౌన్ లో అయితే బట్టలు చేతితో పట్టుకుని క్వాలిటీ చూసి నచ్చితే కొనుక్కోవచ్చు పైగా అక్కడ బేరం ఆడే అవకాశం కూడా ఉంటుంది వాడు ఐదు వందలు చెప్తే మనం నాలుగు వందలకి అడగచ్చు
ఆన్లైన్లో రేట్లు ఫిక్స్డ్ గా ఉంటాయి మనం ఒక్క రూపాయి కూడా తగ్గించలేము మార్కెట్ లో అయితే ఇద్దరం కలిసి నచ్చిన సెలెక్ట్ చేస్ కోవచ్చు హ్యాపీగా హ్యాపీగా షాపింగ్ చేస్తున్నట్లు కూడా ఉంటుంది
పర్ఫెక్ట్ ప్లాన్ రా వచ్చే శనివారం పొద్దున్నే బస్ ఎక్కి టౌన్ కి వెళ్దాం ఈ లోపు నేను ఏ మోడల్స్ బాగున్నాయో ఇన్స్టాగ్రామ్లో చూసి డిజైన్స్ షేర్ చేసి పెట్టుకుంటాను మార్కెట్ లో అలాంటివే వెతుకుదాం
అలాగే రా నేను కూడా కొన్ని డిజైన్స్ చూస్తాను ఆ రేట్ల భయంతో ఆన్లైన్ షాప్ పింగ్ దూరంగా ఉండడంమే మంచిది శనివారం ప్లాన్ ఫిక్స్ మీ ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పి ఉంచు
అరే ఒక ఒక నిమిషం ఫోన్ పెట్టకు శనివారం టౌన్కి వెళ్ళే ప్లాన్ అయితే ఓకే కాగాని అసలు అక్కడ ఏ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నావు టౌన్ లో పెద్ద పెద్ద బట్టల షాపులు కూడా ఉంటాయి వాటిలో కూడా ఆన్లైన్ ల ఇ రేట్లు మండిపోతాయి
అవును నువ్వు గు గుర్తు చేయకపోతే నే పెద్ద కాంప్లెక్స్ వైపే వెళ్దాం అనుకున్నా అక్కడ కూడా ఏస్ ఏసీ బిల్లులని మన దగ్గరే వసూలు చేస్తారు మనం ఆ పెద్ద షాపు లోకి కా ఉన్నా పాత బస్టాండ్ వెనుక ఉండే హోల్సేల్ బజార్ వీధికి వెళ్దాం
ఆ వీధీ గుర్తుంది మా వదిన కూడా చెప్పిందిరా అక్కడ బట్టలన్నీ లూజ్గా ఫైల్స్ లాగా కుప్పలు పోసి అమ్ముతారు అమ్ముతారు కదా చాలా తక్కువ ధరకే దొరుకుతాయట
అవున్రా సిటీల నుండి తెచ్చిన తాజా కలెక్షన్ అన్నీ మొదట ఇక్కడికే వస్తాయి ఆన్లైన్ లో అయితే పన్నెండు వేలు చెప్పి పన్నెండు వందలు చెప్పే అనార్కలీ డ్రెస్సులు అక్కడ కేవలం నాలుగు వందల యాభై లేదా ఐదు వందలకే దొరుకుతాయి నమ్మి నమ్మబుద్ధి కాదు కానీ నిజం అదే
అబ్బా వింటుంటేనే ఇప్పుడే వెళ్ళాలనిపిస్తుందిరా అసలు ఆన్లైన్ కా కంపెనీలు మనకి ఎంత దోచుకుంటున్నాయో దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు బ్రాండ్ నేమ్ అని చెప్పి కేవలం ప్యాకింగ్ కే వంద రూపాయలు అదనంగా తీసు కుంటున్నారా
కరెక్ట్ రా పైగా ఈ మధ్య ఆన్లైన్ యాప్స్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా తీసేస్తున్నారు ముందే ఆన్లైన్ లో డబ్బులు కట్టమంటారు మా దగ్గర ఇక్కడేమో ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు రెడీగా ఉండదు కదా
అవున్రా మనకి చేతిలో డబ్బులు ఉంటేనే ఖర్చు పెట్టడం అలవాటు అకౌంట్లో నుంచి కట్ అవుతుంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది మార్కెట్ కి వెళ్తే మన బడ్జెట్ ఎంతో అంతే ఇకా అంత నగదు చేతిలో పట్టుకుని వెళ్ళొచ్చు ఆ డబ్బులు అయిపోగానే షాపింగ్ ఆపయచ్చు
నిజమే ఇది చాలా మంచి పాయింట్ చెప్పావ్ దీనివల్ల మనకు అవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆన్లైన్ లో అయితే ఒక డ్రస్ చూస్తుంటే కింద ఇంకొక పది డ్రస్సులు చూపిస్తూ మనం టెంప్ట్ చేస్త టెంప్ట్ చేస్తుంటాయి ఆశతో ఒకటి కొనబోయి మూడు ఆడ్ ఆర్డర్ చేస్తాం ఆ తర్వాత డబ్బులు లేక ఇబ్బంది పడతాం
ఆ అవున్ రా నేను మొన్న అలాగే ఒక డ్రెస్ కోసం వెళ్ళి నచ్చాయని చెప్పి రెండు జతులు ఇయర్ రింగ్స్ కూడా కార్ట్ లో యాడ్ చేసా తీరా వెళ్ళి చూస్తే రెండు వేలు దాటిపోయింది అందుకే భయపడి మొ మొత్తం క్యాన్సల్ చేసేసా
చాలా మంచి పని చేసావు ఆ టౌన్ హోల్సేల్ మార్కెట్ పక్కనే మ్యాచింగ్ గాజులు కమ్మలు దొరికితే చిన్న చిన్న దుకాణాలు కూడా ఉంటాయి కదా మనం కొనె డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే వస్తువులని అక్కడికక్కడే చూసి బ్యారం ఆడి మంచి పది ఇరవై రూపాయలకే కొనుక్కోవచ్చు
వాండ్లు తీరా అయితే శనివారం రోజు మనం లంచ్ కూడా టౌన్ లోనే చేయాల్సి వస్తుందేమో ఎందుకంటే షాపింగ్ పూర్తి కావడానికి సాయంత్రం అయిపోతుంది కదా
అవును మధ్యానం అక్కడ ఏదైనా చిన్న హోటల్లో తినేద్దాం లేదంటే మనం ఇల్లు దగ్గర నుండి అమ్మల్ని అడిగి పులిహోర లేదా దద్దోజనం లాంటివి బాక్సు లో పెట్ తెచ్చుకున్నాం పార్కులో కూర్చొని తింటే పైసలు మిగులుతాయి పిక్నిక్ లాగా కూడా ఉంటుంది గదా
అబ్బా ఈ ఐడియా ఇంకా బాగుందిరా హోటల్ ఖర్చులు కూడా మిగిలితే ఆ డబ్బుతో ఇంకొక చిన్న వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చు మన పొదుపు సూత్రాల చూస్తాంటే నాకే ఆశ్చర్యమేస్తుంది
పెళ్లిగాక ముందే ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి గదా మరి రేపు మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో కొంచెము దాన్ని ఆదాయం చేయడం కూడా అంతే ముఖ్యం
నేను జుమ్మా సరే అయితే శనివారం ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకు బస్సెక్కి వెళ్దాం నేను రేపు మా ఊరు బస్టాండ్ దగ్గరికి వెళ్ళి టైమింగ్స్ కరెక్ట్ గా కనుక్కుంటాను నువ్వు మీ ఊరు నుండి బయలుదేరి మెయిన రూటు దగ్గరకి వచ్చేసేయి
అలాగేరా నేను కరెక్ట్ టైం కి వచ్చేస్తా అప్పటి వరకు ఫోన్ లో షాపింగ్ జోల్కి అసలు అసలు వెళ్లకు మనసు పాడు చేసుకోకు
అసలే వెళ్ళను రా ఇప్పటికి ఆ యాప్ ని అనిస్టాల్ చేసేసాను శనివారం మార్కెట్ లోని అవునా మన సెలైన్ షాపింగ్
అరే నేను అసలు ఫోన్ పె పెట్టేద్దాం అనుకున్నా కానీ ఒక ముఖ్యం ముఖ్యమైన విషయం మర్చిపో పోయానురా ఈ ఆన్లైన్ రేట్లు ఎందుకింత దారుణంగా పెరిగిపోతాయో ఇప్పుడే మా అన్నయ్యని అడిగి తెలుసుకున్నా
అవునా ఏమన్నాడు రా నాకు చాలా రోజులుగా అనుమానం ఉంది వాళ్ళు డిస్కౌంట్ ఇస్తామని బోర్డులు పెట్టి లోపల మాత్రం రేట్లు పెంచేస్తున్నారు గదా
అవున్రా అన్నయ్య ఏం చెప్పాడంటే ఆన్లైన్ కంపెనీలు మనం చూపించే ప్రతి ప్రతి వస్తువు మింద చాలా రకాల దాచిన ఖర్చులు ఉంటాయట ప్యాకింగ్ ఖర్చులని పెద్ద మోడల్స్ తో చేయించే యాడ్స్ ఖర్చులని ఇంకా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చే కొరియర్ బాయ్ జీతం ఇవన్నీ కలిసి అడ్రస్ ధర మీదే వేస్త స్తారంట
అబ్బా అంటే వెయ్యి రూపాయల డ్రస్సు ధర అసలు ధర కేవలం నూట యాభై లేదా రెండు వంద పదే ఉంటుంది అన్నమాట మిగతా అంతా వాళ్ళ ప్రమోషన్ కోసమే మనం కడుతున్నామా
ఆ అంతే కదా కరెక్ట్ గా చెప్పావు అందుకే వాళ్ళు భారీ డిస్కౌంట్ అని చెప్పినా కూడా ఆ రేట్లు అంత ఎక్కువగా ఉంటాయి మన పల్లెటూరు మార్కెట్ లో ఆ తలకాయ నొప్పులు ఏవి ఉండవు నేరుగా చే నేత కార్మికుల నుండి లేదా హోల్సేల్ నుండి తెస్తారు కాబట్టి తక్కువ ధరకే మనం ఇచ్చేస్తారు
నిజమే రా పైగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పటి నుంచి మన ఊర్లో ఉండే చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు పాపం బోనీలు కూడా కాక ఇబ్బంది పడుతు ఉ మనం టౌన్ మార్కెట్ కి వెళ్ళి కొంటే మన లాంటి సామాన్యులు కూడా ఉంటుంది కదా
చాలా మంచి మాట అన్నావురా మన డబ్బు మన దేశంలో అని చుట్టుపక్కల వాళ్ళకే ఉపయోగపడాలి సరే గాని శనివారం మనం కొనబోయే డ్రస్సుల కలర్స్ గురించి ఏమైనా అనుకున్నావా ఈసారి పండగకి ఎలాంటి రంగులు ట్రే ట్రెండింగ్ లో ఉన్నాయో తెలుసా
ఈ మధ్య అందరూ లైట్ కలర్స్ అంటే ప్లాస్టిక్ పేస్టల్ కలర్స్ అంటారు కదా లైట్ పింక్ బ్లూ అలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నరు రా ఆన్లైన్ లో వాటి రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్ లో అలాంటి కలర్స్ దొరుకుతాయా
ఖచ్చితంగా దొరుకుతాయి చూద్దాం రా ఇంకా ఏమేమి ఉంటాయో అన్ని తెలుసుకొని కనుక్కొని చూద్దాం